హాయ్ అండి
ఏం చేస్తాంరే
హలో
హలో
హాయ్ అండి మీ పేరు
పేరు పేరు కాదు పేర్లు పేరు వద్దులే ని ఆ ఏ క్లాస్ చదివేది
ఇంటర్
ఇంటర్ ఏ గ్రూపు
ఎంపిసి
ఎంపిసి యా ఎంపిసిలో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి మరి
ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ వన్ ఏ వన్ బి అండ్ లాంగ్వేజెస్
లాంగ్వేజెస్ అ లాంగ్వేజెస్ ఉ సాంస్క్రిట్ కూడా ఉంటదిగా
సాంస్క్రిట్ కూడా ఉంటుంది ఆప్షనల్ ఉంటుంది లాంగ్వేజెస్లో
ఆప్షన్ ఉంటది మరి ఏ ఆప్
ఏ ఆప్షన్ తీసుకున్నారు తెలుగు ఎన్ని మార్క్స్ కి ఉంటది హండ్రెడ్ మార్క్స్
మార్క్స్ హ మన ఫస్ట్ ఇయర్ మరి ఫస్ట్ ఇర్ ఎన్ని ఎంత పర్సెంట్ వచ్చింది
ఫిఫ్టీ అబొవె వచ్చింది మొన్న సెకండ్ ఇయర్ ఎగ్జామ్ జరిగయి కదా రీసెంట్ గా య
ఆ ఉమ్ వాళ్ళ దాంట్లో నీకు కొంచెం హార్డ్ ఉన్న సబ్జెక్ట్ ఏమీ వచ్చింది
కెమిస్ట్రీ
కెమిస్ట్రీ అంటే
మరి హార్డ్ అంతా అని కాదు నార్మల్గానే కానీ కొంచెం హార్డ్ అన్ని పేపర్స్ కన్నా
ఆ అ నేను బాగా క్లాస్ లో బాగా ఇష్టమైన ఫ్రెండ్ ఎవరు మరి
ఉమ్ విజయ్ అనే ఒక ఫ్రెండ్
ఆ అ
ఎక్కడ దగ్గర లోకల్ నా లోకల్ కాదు న కొండ సైడ్
అంటే ఇప్పుడు సమ్మర్ కదా నెక్స్ట్ ఏం ప్లానింగ్ మరి ఏ టైను వెళ్ళడాన్ని టూర్ కు వెళ్తారా ఏమి
ఆహ్ టూర్ కి వెళ్దాం అనుకుంటున్నా
ఆహ్ అవును ఏ టూర్ ఏ ఉ
బాపట్ల బీచ్
బాపట్ల బీచ్
బాపట్ల బీచ్ అ హ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హ లాంగ్ వస్తది కదా ఇక్కడ నుంచి చాలా లాంగ్ వస్తది కదా ఆ వస్తది గనీ ఎంజాయ్మెంట్ కావాలంటే వెళ్ళాల్సిందే కదా య అది గూడ ముఖ్యమే కానీ లైఫ్లో చిన్న చిన్న వాటి కా అవి కూడా ఉంటే కొంచెం జాలీగా ఉంటుంది గదా
జాలీగా ఉంటది కరెక్టే కానీ మీరు చెప్పినట్టు మన పేరెంట్స్ గూడా కష్టపడి ఇక్కడ దా చదివచ్చారు కదా కొంచెం వాళ్ళు గూడా ఆలోచించాలి ముందుకు కెళ్ళా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ చూడాలే ఊమ్
అవి కూడా జూసుకుంటాం జస్ట్ మీరు ఇగ టూర్ గురించి అడిగినందుకనే అజెపినం
ఎగ్జామ్స్ ఎప్పుడ అయిపోయాయి
థర్టీన్త్కి అయిపోయినయ్
థర్టీన్త్ కైపోయాయా థర్టీన్ నుంచి నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఇయర్ అయిపోయింది మన నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంది
ఫ్యూచర్ ప్లానింగ్ డిగ్రీ అయినా ఎంసెట్ అయినా రాద్దామని ప్లాన్ జేస్తున్నాం
ఆ
ఆ పడ్డది ఈ మంత్ ఫోర్త్ వరకున్నది అంటే ఫోర్త్ ఏప్రిల్ ఫోర్త్ వరకు ఉన్నది ఎళ్ళి అప్లై చేద్దాం యా అప్లై చేద్దాం ఒక టూ త్రీ డేస్ లో అప్లై చేద్దామని ఆగిన
ఊ ఫిజిక్స్ లో టాపిక్స్ మరి ఏమేమి హార్ట్ అనిపించినవి నీకు
ఫిజిక్స్ లో ఇగ ఫిజిక్స్ మీద అంత పట్టు ఉండదులే మనకి
ఊమ్ ఆ కెమిస్ట్రీ హార్డ్ ఒచ్చింది అంటగదా కెమిస్
కెమిస్ట్రీ లో ఆ ఎ ఎలిమెంట్స్ ది
ఎలిమెంట్స్ అదే బేసిక్ ఎలిమెంట్స్ హైడ్రోజన్ హీలియ లితియం అవి అ ఆ
అండ్ ఆర్గాని ఆర్గానిక్ కెమిస్
ఆర్గనిక్ కెమిస్ట్రీ
ఉమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ లో పార్ట్స్ ఎన్ని ఉంటాయి అవీ ఏమో అంత ఐడియా లేదు ఇప్పుడైతే ప్రస్తుతానికి
ఆ అయితే నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ మరి వేరే వేరే ఊరు ఎక్కడైనా బీచ్ కి వెళ్ళాలన లేకపోతే ఎక్కడైనా అకేషన్ కెళ్ళాలా
అవేం వేరే ఊరు అని ఏం లేదు ఫస్ట్ ఇప్పుడు అయితే హైదరాబాద్ ఎళ్దామని ప్లాన్ ఉంది ఉమ్
హైదరాబాదా హైదరాబాద్ లో చాలా ఉన్నాయి కదా చార్మినార్ ఉన్నది ఆ టాంక్ బండ్ ఉన్నది
హా
అంటే నీకు ఇష్టమైన ప్లేస్ ఏది అసలు
హైదరాబాద్లోనా హైటెక్ సిటీ హైటెక్ సిటీ
హైటెక్
హూ ఆడ లొకేషన్స్ బాగుంటయి
బ్రదర్ బ్రదర్ ఏం చేస్తు
మా బ్రదర్ వెహికల్ డ్రైవ్ జేస్తడు
సైకిల్ డ్రైవ్ చేస్తారా అంటే నిన్ను తీసుకెళ్ళారా అటు ఏమైనా హైదరాబాద్ హైటెక్ సిటీ అట్లా
ఆడ తీసుకెళ్లారు
ఉహు ఎంసెట్ కంటే ఆ చెప్పు
నాకు కూడా వచ్చు కార్ డ్రైవింగ్ నేను కూడా అలా వెళ్లొచ్చేస్తా
ఆ ఎంసెట్ కంటే ఎంసెట్ కంటే కొంచెం ఈ అగ్రికల్చర్
బానే ఉంటది గానీ ఇం ఇంట్లో ప్లానింగ్స్ ఏమో వాళ్ళు అట్ సైడే చెప్పండ్రు అందుకనే అటు సైడ్
ఆ
అ
ఆ అంటే లాంగ్ ఇప్పుడు ఇక్కడి నుంచి బాపట్
బాపట్ల అంటే దాదాపు ఒక ట్వంటీ ఫోర్ డేస్ అంటే ట్వంటీ ఫోర్ కాదు కాదు నోనోనో ఈడ నుంచి ఒక ఫైవ్ అవర్స్ పడతది
ఆ
టూ ఫిఫ్టీ ప్లస్ టూ టూ ఫిఫ్టీ బిలో కిలోమీటర్స్
అ
దగ్గర
టూ ఫిఫ్టీ ప్లస్ ఉంటది ఆ ఓకే ఇ చచ్చలా అంటే కార్ లో వెళ్తారా లేదా ట్రైన్ క
ట్రైన్ సార్
ఆహా ట్రైన్కిెల్తార
ఫ్రెండ్స్ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నాను
అంటే మనిషిగా ఈచ్ క్యాండర్డ్
ూౌండ్ ప్లాన్ చే ఈచ్ క్యాండడేట్కి టూ థౌసండ్ ఒకసారి నేను వెళ్ళొచ్చా
ఆ
సో నాకు తెలుసు నా ఇక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా వెళ్దాం అన్నారు అందుకనే ప్లాన్ చేసా టూ టూ కే వాళ్ళు పర్ పర్ హెడ్
ఆ నేను కూడా టెన్త్ క్లాస్ ఆ టైమ్ లో వెళ్ళాను బాపట్ల గాని బీచ్ అప్పుడు మామూలుమి ఉండేది ఇప్పుడుకి
ఆ యా ఇప్పుడు బానే ఉన్నాయి ఆడ ఏదైనా లార్జెస్ట్ చైనా ఏదైనా అన్నీ అవైలబుల్గా బాగానే ఉన్నాయి రీజల్సా ఏప్రిల్ ఫిఫ్త్ నుంచి టెన్త్ లోపు అని చెప్పిండ్రు ఇంకా కన్ఫర్మేషన్ అఫీషియల్ డేట్ రాద
రిజల్ట్ అంటే ఇప్పుడు ఈ ఈ
సెకండ్ ఇయర్ లో ఎంత పర్సంటేజ్ ఎస్తుంది ఇప్పుడు రాసిన ఎగ్జామ్ లోనా
ఎప్పుడు రాసిన ఎగ్జామ్ లో ఒక ఫిఫ్టీ
ఫిఫ్టి వస్తాదా లేక ఫిఫ్టీ ప్లస్ వస్తాదా ప్లస్ె
ఆ అంటే బాగా అంటే
ఇంగ్లీష్ ఎక్జమ్ అండ్ మ్యాథస్
ఆ మ్యా్స్ అంటే నీకు ఆ క్వశ్చన్
క్వశ్చన్ అన్ని రాసినవీ మొత్తం మొత్తం రాంగ్ పోనీవ ఒకని రాసిన ే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అటెంట్ చేసినా
అ ఏగ మరి మా ఎంసెట్ి ప్రిపేర్ అవుతున్న మెటీరియల్ ఏమి తెచ్చుకున్నారా ఎట్లా మరి
ఆ తెచ్చుకున్నా మెటీరియల్
అంటే బా ఫిజిక్స్
మ్యాథ్స్ అయితే అయిపోయింది ంది ఫిజిక్స్ లోన
ఆ
మళ్ళీ ఇంకోసం రివిజన్ రివిజన్ ఒక టూ డేస్ అట్ మళ్ళీ రివిజన్ మ్యాథస్ రివిజన్ చేద్దా అనుకుంటున్నాం
ఆ
ఇ అంటే కొంచెం కొంచం కష్టపడితే మంచి ర్యాంక్ వంది కదా యా అండ్ అంటే నాకు క్యాస్ట్ క్యాస్ సైడ్ నుంచి రిజర్వేషన్ ఉంది అది కూడా కొంచెం ప్లస్ పాయింట్ ఉంటుంది
ఆ రిజర్వేషన్ లో సీటు మరి ఇంజనీరింగ్ అంటును ఎంపీసీ నెక్స్ట్ ఇజ ఏ గ్రూప్ ఏ గ్రూప్ ఇంట్రెస్ట్
సి ఎస్ సి ఏ సి ఏ
కంప్యూటర్ సైన్స్ లైక్ కంప్యూటర్ సైన్స్ లో స్కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా ఏఐ ఉంటంది ఏరోనాటికల్ ఇంజనీర్ంగ్ ఉంటది ఇంకా
తర్వాత ఆ
ఆ
దాంట్లో ఇక పర్టిక్యులర్లీ ఇక కొంచెం స్టడీ చేయాలి దాంట్లోనే ఇంకా దాంట్లో ఇంకేం కన్ఫర్మ్ అవ్వాలే చూద్దాం వచ్చిన సీటేడ్ వస్తుందో ద కాలేజీ నుంచి ఏ ఫ్యాకల్టీ బెటర్ ఉంటుందో అని చూసి వెళ్దామని అ
ఉమ్
మా ఫ్రెండు కూడా హైదరాబాద్లో జేఎన్టి కాలజ్ కాలేజీలో వచ్చింది వా వాడికి తక్కువ ర్యాంక్ వచ్చి చిన్న వచ్చినా వచ్చింది ఆడికి ఎందుకంటే కొంచెం అటు ఇటు మాట్లాడుకున్నాడు కాబట్టి
ఫస్ట్ అంటే కొంచెం అమౌంట్ కట్టారా
ఆ కాదు పేమెంట్ సీట్ కాదు ఫ్రీ సీటే హ
అయితే మరి నెక్స్ట్ ఈసీస్త
ఆ సి ఎస్ సి కొంచెం కట్టపడితే గట్టెన్ కావచ్చు యా గట్టెన్ కొంచెం హార్డ్ ఉంటాది గ కానీ ఒక ఫోర్ ఇయర్స్ కష్టపడితే తర్వాత కొంచెం ఏమైనా లైఫ్ బెటర్ అయితే అదే చాలు కదా
ఏం కాదులే అంటే కొంచెం కొంచెం రిస్క్ చేసి కష్టపడితే కొంచెం లైఫ్ లో బాగా ఇద ఇది కావచ్చు కదా లైఫ్ లో కొంచెం ముందుకెళ్ళి మన లైఫ్ లో కొంచెం హు
ఒక ఫోర్ ఇయర్స్ బాగా మంచిగా చేసుకుంటే చాలు చూసుకున్న కాలేజీ కూడా మంచి ప్లేస్మెంట్ ఇచ్చే కాలేజీ అయితే బెటరు ఇప్పుడే రాంగ్ స్టెప్ రాంగ్ స్టెప్ తీసుకుంటే తర్వాత మనమే బాధపడతాం
ప్లేస్మెంట్ బాగానే ఉంటది
హు అది హైదరాబాద్లో ఉన్నాయి కాలేజెస్ దాన్ని బట్టి
ఓకే మరి బాయ్
హ ఓకే బాయ్